ఆ నమస్ కరవండి చాల్సేపటికిీ కాల్ వస్ వస్తుందండి మీది అవునండి ఉమ్ మీరు చేసి వత్తాము ఇప్పుడు రెండు సెకండ్ నాలుగైద్ సకండ్స్ క ఆన్ అయిందండి మాకు ఫోన్ చేద్దము అని చూస్తే నార్మల్ కాల్ మీకు ఇది ఓపెన్ అయిందండి మీది అవునండి పాలు తాగర అండి మీ పిల్లలు పిల్లలు
పాలు తగదండి మా వాళ్ళకి పాాల అలవాటు ఉండదండి
అవునండి పాలు తాగాలండి మా పా మా పాప కూడా బాగా చాయ్ తాగుత దాండి ఆకలి చంపేస్తుంది పిల్లలకి
హ వాళ్ళు మాకు ఇంకా ఒక రెండు మూడు గ్లాసులు పోయని పోసినా కూడా తాగే రకాలండి వాళ్ళు
ఉ మాద్ మా పాప హాఫ్ లీటర్ తాగుతుంది అండి పొద్దున నుంచి నైట్ వరకు
అలా ఎస్తదా
అందుకోసం కూడాదిదండి బా పోయి పెరుగు వయే కొద్దీ బాగా బక్కగా అవుతుాంది మళ్ళ ఇట్లా మా ఇంటి పక్క ఆ చెప్
మా కొడుకు బాగా మస్తు బక్కగా అయండండి
అవునండి ఎందుకండి
అన్నం తింటకాడ తినిపిస్తే అసలు వేసిన అన్న వేసిన అన్నం కలిపి వేస్ట్ అవుతాంది అండి
నేను కూడా అట్లే అండి పాప పెద్ద చిన్న పాప కూడా పెద్ద పాప తింటలేదు అనేసి చిన్న పాప కూడా తినబెడా అే తినంటలేదండి తినకుంటే గినన్నరేష్ పెడితే ఏం చెస్తానుని తీసుకొని కుక్కకిేస్తావుందండి అ నాని
మీ ఇంటి పక్కకేమో విషయం అన్నారుార ఏంటిదండి
ఆ ఉద మా ఇంటి పక్కన వ చిింటుంటాడు కదండి అంటే మా తమ్ముడు తను బియ్యం మాచ్చ పెద్ద బాబాకి నేర్పడండి ఆ బియ్యం తిని కడుపు ఉ ంది అ కడుపులా అట్లా మనం మొత్తం పిసుకున్నట్టు అయితుంది కదండి తిని ఇక పురుగులెక్క వాగుతుంది కదా అట్లా అయితుంది అనేసి మా పెద్ద పాప అంటుందండి
పెద్దది
ఏయ్ ఇదే పెద్దది
నేను బయటపొయింది చూసి బియ్యం తింటదండి మా పాప ఇ గురువారం కదండడి మీ అమ్మకి ఇట్లా దీపం పుట్టించారా
ఇయాలా బుధవారం ముట్టి కదా అండి ఇమ్మ నిన్న మంగళవారం ముట్టి స్తాది మంగళ సోమా శుక్రవారం అండి
అవునండి ఏమెమి దిగులు ఉంటాయిండి మీకు
ఆ ని మా వాళ్లకు ఆంజనేయన స్వామి అంజన స్వామి ఉన్నది రాయేశ రాయేశ్వరి ఉన్నాడు సమ్మక్క సారక్క ఉన్నది సమ్మక్క సారక్క ఉన్నది నర్సిం నరసింహస్వామి ఫేమస్ అండి వీళ్ళకు కోట అంచా అప్పుడు అదేంటిది ఇవనా తిరుపతి దేవులు లేడండి లక్ష్మీదేవర బోనాలు ఉన్నాయి ప్రలక్ష్మి నోము ఉన్నది
అవున
ఆ ఉప్పుగా ఉన్నది ముదుర్గా ఉన్నది
అన్ని చేసుకుంటార అండి వారి చేసుకుంటూ వస్తారు ఇ కదేవుళ్ళకి
ఆ బద్పోోష చమదడు అన్ని ఉన్నాయి అండి మా తిరుపతిను ఇ చిన్న చిన్న దేవుళ్ళు లేవ్వండి
ఆహ్ సంవత్సరానికీ ఒక్కసారి ఒక పొద్ధా
ఎల్లమ్మ ఇల్ లేని ఇల్లు ఏకనా ఆకి ఎట్టయిథది అందుకే ప్రతి ఇంటింటికి ఉంటందిఅట
ఆ
నాలుగు నిమిషాల తర్వాత అత్తదేమో సూత్త మరి మొత్తం ఒక్కసారి అత్తలేదు నాది
అవునా సరే అయితే తాగా ఆగంది మంటాకపోమాంట సాస పో అ బొమ్మకి దీ మీద కొత్తలేదా అని దాడి చేసిన స్థలం బాధందిబ్బ అక్కఅలిగింది అంట్రో నాట ఇంగ్ అలిగ్ర ఇది క అలిగ్ర అక్కలిగి నాట్ సద్దవా